హలో హాయ్ అండి బాగున్నారా అండి
హ్మ్ బాగ్ బావున్నా అండి మీరు బాగున్నారా ఏం చేస్తున్నా
మ్మ్ బిల్లింగ్ పైకి వచ్చినాంమండి చల్లగాలి వస్తుంది కదా ఇంక్ పడుకున్నాంమని పైకి పచోణ్ణం
అవునా నేనా అండి ఇంకేమున్నాయ్ బట్టలు మడత పెడుతునా మ్మ్ బట్ బట్టలు మడ్తపెడ్తున్న హ్మ్
హ్మ్ తరుణ్ ఆ తిన్నామండి పడుకుందామని పైక్ తచ్చిణ తచ్చి తిందాం పడుకుందాంమ అని పైకీ వచ్చిం మంచి గా చల్లగా వస్తుంది పైన
అవునా అయ్యా చల్లగాడుపుకు ఇట్లా కూలర్ కూడా పనికిరాదు కదండి
అవునండి ఎంత చల్ల ఉంది చండ హాలు మ్ హా
వంకాయలు చేశాను
మ్ హా కట్ బ ఆ మేము తిన్నదయితే నేను పప్పు దొడద అన్న ఇంకొక కర్రీ వెరైటీ కర్రీ తీసినంటే మమ్మీ అది చిక్కుడుకాయి మన చిక్కుడుకాయ అంటరు నాకు అది నచ్చాదని పప్పే తిన్న అండి ఆహా గోడుచిక్కుడుకాయ తిన్నండి. ఇలా పప్పు తోటైతే తిన్న ఇంగా. హా నేన్ తిన్నాండి వినిపిస్తుందా మా వాయిసు వినిపిస్ నా వాయిసు
కొంచెం డి. కొంచెం డిస్టర్బెన్స్ వస్త్ తందాండి కొంచెం మీక్ ఈ బిల్డింగ్ పైన ఉన్నారుాగా
ఇప్పుడు
ఎవండి ఆ ఇప్పుడు ఓకే ఓకే
ఉహ్ ఉహ్మ్
చాలండి
ఐ అయి పైన సెల్లాగా ఉంది కదా అనిఅంటావ్ బాగుంది. అంటే వ్యూ పైన మాకు గుట్ట ఎదురూంగుంట్టది. సూపర్ ఉన్నద్ అసెల్
ఆహ్ అక్కడ నిల్చుంటే డైరెక్ట్ గోవిందరాజ్ ల గుట్ అవుపిస్తదా
ఆహ్ స్ట్రీట్గున్నాం దానిక్. గుట్టకి ఎదురుంగాన్నే స్త్రేట్గున్నాం.
అవునా ఉహ్ హు కండి అంటే మీరు చిక్కుడుకాయ అంటే ఎందుకు తినరండి.
ఆహ్ ఇగ గోడి చిక్కుడుకాయ్ బుద్ది కదండి.
అది హెల్త్ కు చానా మంచిది. తెలుస అండల్ల ఫైబర్ ఉంటది ఉహ్ హు ఉహ్మ్ దిగి ఫైబర్ అండి స్కిన్ కు చానా మంచిది.
ఓహ్
మనక్ కు ఏమన్నా మోటిమ్మలు అట్లా ఉంటే గూడా. అదే తెలుసా
హావునా అవునా నేన్ ఇదిప్పుడే వింటున్నా. అసలు ఇట్లా ఉంటాదని వెల్ర కేన
అవునా ఎప్పుడైనా ఫైబర్ ఐన కో ఒంట్లో పడితే చాలా మంచిదండి. ఇప్పట్నుండైనా తినుడు ప్రాక్టీస్ చేయండి.
ఆహ్ హా హా అవును ఇంకా చెయ్యాలి ఇప్పటి నుండి. ఆహ్ అవును గాని ఇగ చిన్నప్పునుంచి తల్వాట్ లేకుండే.
ఉహ్ హు అసల్ మీ అమ్మ అంటే మీ అమ్మ అమ్మగారు. ఆహ్ వ ఆ నేన్ ను ఆహ్ ఆ వెళ్తామండి. చూడాలే ఇ గడ
ఉహుమ్.. ఆ బాగుంటున్నారు
మ్మడే మీ అమ్ మీ మమ్మీ మీ అమ్మ వంట వండింది ఇష్టంగా ఇం కన్ బాగా ఇష్టంగా తింటారంండి పొయిరా
మ్... ఏం కర్రీ అంటే మ్.. చిక్ సోరీ ఫిష్ ఫ్రై బావుంటది ఫిష్ ఫ్రై బాగా చేస్తది మీకు
మిస్ మా అమ్మ చిక్ చికెన్ బా జేస్తుదండి సాంబార్ ఆ.. హలో వినిపిస్త తుందా మీరు అ టెర్రస్ పైన సిగ్నల్ సరిగ్గా రావట్ ట్లేదండి మరి
అవున్
ఆ ఇప్పుడు ఒకే నేను మాట్లాడేది మీకు కొంచెం కట్ అయి తాన్దిగదా ఒకె ఒకె మ్.... ఇంకా మా అమ్మ చేషిన చికెన్ బా చేస్తది సాంబార్ ఎక్కువ నాకు సాంబార్ అంటె బా ఇష్ట్ పడతమండి మ్.. ఇంకా అండి మి మమ్మీ ఇంకే. ఐట్ టిఫిన్ సాలట్ల రోజు కెను మ్.. మట్ తన్ ఇవన్నీ బాగా చేస్త స్తది మమ్మ
హుహుమ్
సో మా అమ్మాయ్ బా ఫిష్ చెయ్యదు మా కోసం జెయ్యాలి మా అమ్మ ఉమ్
టిఫిన్సు రా రాగి జావా అది ఇగ టిఫిన్స్ మనం తినమండి ఎక్కువ కొంచం రాగి జావా అడ్ అది అంతే ఇంకా అది జొన్న రొట్టె అవి తింటాం నాచురల్ ఫుడ్ తింటే బెటర్ కదా
హ్ హ్ హ్ జొన్నారోట్టే గుడా హెల్త్ చాలా మంచిదే
ఉ ఇంకా రాగి జావా అయితే ఇంకా బెటర్గా ఆ యా చెస్ కొట్ లేదా
మిమీక్ చేయడం వచ్చా అండి జొన్నరొట్టె
ఆ రొట్ట అంటే మనకి నిమ్మళంగా చేసినట్టుంటది గనీ ఇది కొంచం వేరేటిగుంటది.
అంటే ఎట్లా చేస్తారు చేయితో చేస్తారా అట్ల యూజ్ చేస్తారా
ఆ కోళ్ళ తోటి ఓ చేతి ఒత్తుకుంటా చేతితోటి ఇట్లా సాఫ్గా అనాలీ నూనె పెట్టుకుంటా అ
ఉ హ్ ఇంకేమంతా ఇష్టంగా తింటరన్
ట్లా
ఏంటి మిమ
ఇంక చికెన్ ఎక్కువ బాగుంటది చికెన్ అయితే ఇంకా బాగుంటది.
మీ వాయిస్ ఒక్కొక్కసారి క్లియర్ వినపడతది పడుతుంది ఎందుకో కట్ అవ్వకున్ మీ వాయిస్ ఎందుకో కట్ అవుతూ కట్ అవుతూ వినిపిస్తుంది. కాల్ క
అయ్యో కాల్ అంటే ఇగ పైన ఉన్న కదా
అందుకే సిగ్నల్ గుంజేలాగ లేదు నాకు ఏమో నా నెట్టు క్లియర్గా లేద్ ఇప్పుడు ఎందుకో నేను మాట్లాడినాక కాసేపు అయినంక మీరు రెస్
అవునా నాకు గుడా మీద మాట అట్టే అనిపిస్తుంది ఉ మ్ మీది గుడా అంతే ఉంది నాకు
అనే ఉన్నా
మాకు ఇక్కడ సిగ్నల్నీ టవర్ ఉందండి ఇందుకో మరి ఈవినింగ్ అయితే ఇన్వడదు కావచ్చు అయితే
ఏమో అండి ఇక చల్లగా ఆడు తప్పు కదా చల్లగా అడుపు పడు క కొంచం అబ్బు మూసు ఇ వినిపించట్లేదని
మ్ కావచ్చండి ఇంకా ఈవినింగ్ అయితే అంటే ఉంటు హ హా వెళ్తామండి ఇక వెళ్ళాలి ఇక ప్రతిసారి వెళ్తాం కదా ఇక మళ్ళీ ఈసారి ఎందుకు మిస్ చేసుడు
తెలిసిన రాములవారి సినిమాలు ఏమైనా పేరు చెప్పండి
ఉ అంత ఐడియా అంటే నాగార్జున గది ఏదో మూవీ ఉండాలి కదా అది ఏదో మూవీ ఉంటాదండి నాకు అంత ఐడియా లేదు అసలు ఆ అంతేంగ మనకి అకురు మనం ఆ
ఆ అమై యా ఆ తర్వాత అ అన్ని చూస్తాండి శ్రీరామదాసు అన్ని రమయ్య బాలరామాయణం రామాయణం సంపూర్ణ రామాయణం అ
ఉహ
ఇట్లా బాగా చూ మంచిగా ఉంటదండి రేపు ఏదనా సినిమా చూస్తారు
ఇంకేమి ఉండేయండి అందులో అంటే నాగార్జున చేసినది ఒక్క సినిమా చూశాను నేను అంతే ఇం నాగార్జున తీసినయితే ఒక్కటే సినిమా చూసినా నేను
అన్నమ్మయ్య బావుంటుదండి అన్నమ్మయ్యా బాగుంటుంది సినిమా
అవునా ఇంకా మళ్ళా బాల బాలకృష్ణ తీసింది కూడా
ఆ అది అదేం సినిమా అండి
అది సినిన్ ఉండాల అసలు ఆ రా ల్లో సీతారాముల కళ్యాణం నం ఉంటది కదా
హు అసలు మా పేరు ఏంటిదాట బాలకృష్ణ అంటాడు కదా తారక రామ రామ రా మ్ హు కాదు కాదు లవకూషాలు కదా
ఆ ఆ లవకుశలు ఓకే ఓకే అవునవును గుర్తుకొచ్చింది ఇప్పుడు
హు అవు బాగుంటుది కదా సినిమా రేపు వేస్తారనుకుంటా
ఆ బా రేపు బా కంపల్సరీ ఏస్తారు కదా
అవునండి రేపు ఏస్తారు ఒకసారి కుదిరితే పంచ్చి చేయనాక చూడచ్చు సారే అండి ఉంటా అండి
ఓకే